హలో రేపుద్దిగా అ అడుగుతున్నా అదే ఆ కేజీ పిట్టలు పెట్టుకునేది మా దగ్గర ఒక రోజు క్వారీ దగ్గర ఐదు పిట్టలు వదిలిపెట్టిళ్ళు మా ముందే వద్దట అంటే మస్తున్నాయి అసలుయితే చిన్నయి లవ్ బార్డ్స్ బ్లూ కలర్ ఎల్లో కలరు గ్రీన్ కలరు ఇన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి
ఆ ఉంచుకుంట నేను
ఉమ్ వాలే మా ఫ్రెండ్స్ కాదు వేరేటో తర్ బయిటోలు వచ్చి విడిచిపెట్టిలు మస్తు బాధ అనిపించింది నాకు ఉమ్ కొనుక్కోచ్చు వాళ్ళే వాళ్ళు కొనుక్కొచ్చి వదిలిపెట్టిళ్ళు మా దగ్గర మాది అడవి లెక్క ఉంటది క మొత్తం మెత్తం ఉమ్ ఇచ్చి పెట్ టి లు
అయితరు బోయిర్ అసల్
కో అక్కడ మా అక్కడ గద్దలు మస్తు తిరుగుతాయి ఉత్తిగానే పట్టి తింటాయి వాటిని
ఉమ్ పెద్ద పెద్ద గద్దలు ఉత్తయ అన్న
పెద్ద పెద్ద గద్దలు గబ్బిలాలు గద్దలు కాకులు మొత్తం అయ్యేయిగ
అడివి లెక్కుంటాద అన్న
మెత్ తాడే చికెన్ వండిన్ రోజు మొత్తం ఇట్లాగ రెక్కలు తలకాయలు కాళ్ళు ఇయన్నీ ఇది బైట్ ఎత్తార్ గదా ఇగ వాక్ వాటి కోసం కొట్టుకుంటయ్ గవి విపరితంగా కొట్టుకుంటయ్
గద్దల
తేలు కింది నించెలి పోతయ్ మన నెత్తిమించెలి పోతయ్ అసలు
అ సర్ అందుకు
పట్టుకోలేము అయి కరుతాయి విపరీతం ఇట్లా పొడుశు తయ్ ఈ కాళ్ళక్ డీత్ ట్లావడ్ లోవర్లో షార్ట్
తుమ్ ముచ్చుతేనే కాళ్ళతో ముచ్చుక సచ్చిపోతాడ్ ఇగ
ఆ గీర్కా పోోతే పోయాయితే అందుకే ముట్కొని అస్తాలు ఆ కేస్ తీసుకపోయి ఆడ మేము ఒక ర్యాబిట్ పెంచుకుందాం కుండ
రా పే స ఆడికి తీసుకుపోతావా హాస్టల్ కి
ఉమ్ ఉమ్
పెంచుకో మళ వచ్చేటప్పుడు ఇట్ దిం
ఇటు తీసుకొచ్చిన లేకపోతే అక్కనే మా ఫ్రెండ్స్ ఒరో ఒక్కరికొత్తే వాళ్ళు పెంచుతారు ఒక నెలనే కదా మే థర్డ్ కొచ్చి మళ్ళీ ముప్పై ఒకటికీ పోతాం
ఆహా
ఉం ఒక నెల మాత్రం హాలిడేస్ అంతే సమ్మర్ హాలిడేస్ అయిదం వాళ్ళు మరి గ్యారెంటీ కూడా లేదు ఇత్తారో ఇయ్యారో అని
ఇంతే ఒత్తయ
ఆ ఇత్తే ఒత్త వచ్చేటప్పుడు అడిగిపోతా ఆ మార్కెట్ పోయి పెట్ మార్కెట్ పోయి కొనుక్కొని ఒత్త పెట్స్ ఒక టక్ ఒక టటాయిస్ కుడ ద్దా అనుకున్నా రటిల్
ఆ అ తీ అన్న
మంచికుంటుంది ఆడత కోరకు
ఆ స్టార్ట్ స్టార్ట్ అట్టే అండరుగా
ఆ స్టార్ ర రెడ్ అయిట్ర్టీలట్ంది
ఇది మంచి పెద్దగా అయితే అమటే గ్రోత్ అయిది
ఉమ్ ఇంట్లో కధు ఎస్త ని వీళ్ళు ఎవ్వరు చూ మీరు ఎవరైనా చూస్తారో చూడరో మళ్ళీ ఎవరు అన్న వచ్చి చంపుతారేమోని
అది దొరకదా అన్న లేకపోతే
అసలు చపలు కూడా దొరకవు గాని పొరగల్లు బట్టిల్లా కదా
బా బానే ఘోరం కూడా ఆ రోజు దొరుకుతా ఆ రోజు నేను ఆ రోజు సండే కాన్న మేము ఆ రోజు సండే సండే టోర్నమెంట్ ఉందంటే అటు పోయినాము మేము
అందుకే మళ్ళీ ఎప్పుడన్నా మీరు లేకపోతే మొత్తం మీ లాగంమవుతుందిని చూస్తాను
టర్టీ ఇల్లు వచ్చి ఇట్లా ఇప్పుడు నీ దగ్గర ఉంది ట్యాంక్
ఓ
అలాంటిది వాటిలల్లో పెంచాలి వాటిని
ఉమ్ మంచిగా బయటనే ఉండాలి అద ఎండలో కొ కదా ఎండాకి పెరుగుతు అంటే పెద్దగా మంచిగా అవుతుంది
హ్మ్
ఎ ఎంత ఎండకుంంటే అంత మంచిగా పెద్దగా అయితుది ఇక దానికి వేరే ఫుడ్ ఉంటది ఫుడ్ అయ్యాలే
ఆ గ్రీన్ కలర్ ఉండది ఇట్లా పూస
ఉంటాయి కొన్నాన్ని కూరగాయలు కూడా దినిపియవచ్చు దానికి అప్పుడప్పుడు
కమాగా తిని పోయచ్చు ఆ నేను తెచ్చినా టటల్ ఫుడ్ ఉన్నదు పోయింది కడంది
మీ ఆ మీ టట్ట తెచ్చినా మీదే ఉన్నదా పోయిందా
అ ఎప్పుడో పోంది
పొయింధా షరవులో విడిసిపెట్టొచ్చులా మ పనీషలు
ఆ స్వల్ప పెద్దదనే యితలే
అదే అది గోలాాల అంటే పెద్ద కద బయట తిరిగేది మట్టి తింటది చేపలని తింటది అది అందుకా
ఈ జీ షాప్లో దొరికేటి ఏమో అవి మంచిగా ఇటు డైనింగ్ టేబుల్ ఉన్నదమ్మా ఇంట్లో
మ్ మ్
దాన్ పైన పెడ్తే సన్లైట్ వత్తదిగా
మోత్తది.
ఆడబెట్టి పెంచిన చాలు ఆ టట్టెలోను ఆ ర్వాణ వేయించాలన్నా రొండు పెంచితేే మస్తుంటయి
అవ్ను ఈ యన్ని వీడియోలు చేయాలె పెంచడం.
వాటి పైన వీడియోలు చేయాలె డేటు అనుకుంటే
అయిపోయింది.